హలో
హలో
బాగున్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నార
ఆ బాగున్నానం ఏం చేస్తున్నారండి
మేం భోజనం చేస్తున్నామండి మీరు తిన్నారాండి
ఆ తినేశామండి
హ
ఈ రోజు ఆదివారం కదండి మరి ఏం ఏం చేసుకు
ఈరోజు మేము చికెన్ మటన్ అన్నం చే పూరి చేసామండి మీరు
ఆ బగారా అన్నం ఇంకా మటన్ కా ఇంకా చికెన్ కర్ చేసుకున్నామండి ఇంకా రైతా
అవునా అన్ ఇప్పుడు ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి కదా అండి
అవునండి పొద్దున ఎక్కువగానే కాస్తుంది ఎండలు మళ్ళీ సాయంత్రం అవ్వగానే చల్లగా ఉంటుంది వాతావరణం చాలా
అవునండి మా సైడు నలభై డిగ్రీల వరకు ఎండ కాస్తుందండి మీ సైడ్ ఎలా ఉందండి ఎండ
మా సైడ్ కూడా బానే కాస్తుందండి ఒక ఇరవై డిగ్రీల వరకు ఉందని పొద్దున తరువాత సాయంత్రం ఒక నాలుగు గ అవ్వగానే చల్లగయిపోతు ఇంకాప్పులు అట్లా వస్తే లేగా
అవును
ఈ టైంలో అన్ని ఆ బా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మగ్గులు మె వస్తుంది మా సైడ్ అని చెప్తున్నారండి వాతావరణంలో
అవునండి ఇప్పుడు మెరుపులు అనేటివి వస్తున్నాయి కదండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి
అవునండి మళ్ళీ వర్షకాలం కూడా స్టార్ట్ వర్షాకాలం కూడా వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలండి
అవునండి ఈ వేసవి కాలంలో మనము ఆ ఎక్కువగా నీరు తాగాలండి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలండి
అ
మీరు తాగుతార అండి?
ఆ రోజు
అవునండి ఆ మేము రోజుకు సిక్స్ టు ఎయిట్ లీటర్స్ వరకు వాటర్ తాగుతామండి మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి కొంచెం
ఆ ఇప్పుడండీ?
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందండి.
మ్ మీకేమైన సూచనలు మీకేమైన సూచనలు చెప్తున్నార అండి వార్తల్లో మరి మీ మీ మీ సైట్ అలా
ఆ చెప్తున్నారండి ఏమ్ అది ఈ వేసవికాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువగా ఫ్రూట్స్ ఎక్కువ నీటి శాతం ఉన్న ఫ్రూట్స్ తినాలండి. మ్ కలింగరకాయ అంట, దోసకాయ, కీరా ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలండి. మీరు తీసుకుంటున్నారా?
ఆ తీసుకుంటున్నాం అండి ఇంక ఎక్కువ మజ్జిగ తాగితే చలువ చేస్తుందని మేము మజ్జిగ కూడ తీసుకుంటున్నాండి.
అవునండి మజ్జిగ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా.
బావుండేది నీకి అక్ ఆయ్ చా ఇప్పుడు వేసవికాలంలో చాలా మందికి చాలా వడదెబ్బలు కూడా తాకుతున్నాయి కద అండి, ఈ మజ్జిగ తాగితే కొంచెం శక్ ఇట్లోస్తుంది మంచిగ ఎండ దెబ్బకు కూడ కోగలుగుతాం కదా అండి
అవునండి మా సైడ్ కూడ వడదెబ్బకు చాల మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారండి.
అ
కాబట్టి ఎక్కువగా కుండలో నీళ్లు తాగాలండి ఫ్రిడ్జ్ వాటర్ కంటే, ఎక్కువ కుండలో నీళ్లు తాగడం మంచిదండి చాల మీరు కుండ నీళ్ళు తాగుతారా అండి
ఆ తాగుతామండి. అదే కదా ఇంక మన ఆరోగ్యానికి
అవునండి
ఆ ఈ ఫ్రిడ్జ్ నీళ్ళ కన్నా ఆక్ కుండలో నీళ్ళే చల్లగా చల్లగా ఉంటాయి చెప్పాలంటే
అవునండి
నీల్ తీసుకుంటార ఆంటీ కుండలోనుంచి
అవునండి మేము ఎప్పుడూ కుండలో నీళ్లే తాగుతూ ఉంటామండి. ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే కుండ నీళ్ళే చాలా మంచిదని కుండ నీళ్ళే తాగుతామండి
అవునండి ఇంకా అండి వేసవి సే వేసవి సెలవుల్లో ఏం చేశారండీ ఊరికి వెళ్లారా?
ఆమ్ వేసవి సెలవల్లో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. అక్కడ పల్లెటూర్లో చాలా, సంతోషంగా గడిపామండి పిల్లలతో అందరితో కలిసి వెల్లి
అవునుండి మేము కూడ ఊరికి వెళ్ళాము నాల్ నాలుగైదు రోజులు ఇంకా ఊర్లో సిటీలోకనా అక్కడే కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాండి ఇక్కడంటే కాలుష్యం ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడైతే ఇవన్నీ ఏమి ఉండవు కదండి మంచిగా చెట్టు కిందా అన్నం వండుకొని కూర వండుకొని ఇంకా ఏదో ఒకటి మంచిగా గడిపొచ్చు సమయం అందరితో పిల్లలతో అందరితో
అవునండి పల్లెటూరులో అ ఎక్కువగా సాయంత్రం పూట మనం ఆరుబయట కూర్చొని ఆ అందరితో కలిసి భోజనం చేస్తుంటే అ సంతోషమే వేరండి
అవునండి ఇంకా ఈ వర్షాకాలం వస్తే ఇగ అక్కడ ఊరి సైడ్ ఏమో మంచిగా వర్షాలు పడుతూ ఉంటాయి పంట పో పొలాలు ఉంటాయి మంచిగా సాయంత్రం అందరూ కలిసి చాయ్ తాగడం పకోడిలు తినడం మంచిగాగా కలిసి ఉంటారు అండి అక్కడ ఊర్లో అయితే
అవునండి ఇంకా మనం ఈ వేడి కోసం మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎప్పుడన్నా మనం బయటకి వెళ్ళేటప్పుడు గొడుగు టోపి ఇలాంటివి మనం చాలా ఉపయోగించాలండి
అవునండి లేక్ ఆ అలా వెల్ అలా జాగ్రత్తలు తీసుకుంటూనే మంచిదండి మనకి కూడా ఇంకా గోడుగు తీసుకోని వెళ్ళడం ముఖానికి ఏదైనా స్కాఫ్ లాగా ఏమన్నా కప్పుకోవడం మంచిదండి మనకు కూడా
అవునండి ఇప్పుడు ఈ వేసావికాలంలో మనం కాటన్ వస్త్రాలని ధరించడం చాలా బాగుంటుందండి మనకు సౌకర్యంగా ఉంటుందండి
అవును అండి మీ చెప్తుంది కూడ నిజమే అండి
ఈ ఈ వేసవికాలంలో మనము ఎనిమిది నుంచి పది లీటర్ల వరకు వాటర్ అనేది తీసుకోవాలండి ఎక్కువగా కొబ్బరినీరు మజ్జిగ నిమ్మరసము సబ్జా గింజలు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలండి
అవునండి అవి చల్ల చల్లగా చేస్తూంటాది మన శరీరాన్ని ఇంకా పొద్దుగాల తీసుకోవడం కూడా ఇట్లా డ్రై ఫ్రూట్స్ అట్లా ఇలా తీసుకున్నా కూడా మనకి కొంచెం బలంని ఇస్తుంది డ్రై ఫ్రూట్స్ గాని లేకపోతే ఆపిల్స్ గాని బనానా కాని
ఉ అవునండి అవి కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి రోజూ ఒక అరటి పండు అన్నం తిన్నా వెంటనే ఒక అరటి పండు తిన్నా కూడా
అరుగుతుంది మనకి ఆ జిర్ జీర్ణం అవుతుందండి మనము అన్నం తిన్నాక
అవునండి
జీర్ణ సమస్యలు ఉండకుండా ఉంటాయిగాద ఆ ఒక్క పండు తింటే అన్నం తిన్నాక
అవునండి ఈ ఎండాకాలంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు తల మీద చల్లని బట్ట వేసుకొని వెళ్ళాలండి లేకపోతే ఏ వడ దే దెబ్బ వచ్చి డిహైడ్రేషన్ భారీన పడ పడటం జరుగుతుందండి
మీరు చా ఇంత మంది పడ్డారు కద అండి అసలు ఈ వేసవి కాలంలో చాలా ఇంతకు ముందు అయితే ఆ మే మే నెల అయితే మొత్తం ఇంత ఒక యాభై అరవై డిగ్రీలు అని చెప్పారు అక్క ఇక్కడైతే తే మన సిటీలో ఐతే
అవునండి
ఇప్పుడు కొంచెం పర్లేదు తగ్గుతున్నాయి కాని అప్పుడైతే చాలా బిబచంగ ఉన్నాయి ఎండలు ఎండలు ఎండ దెబ్బలు వార్తలు చెప్తూ చెప్తునేవున్నరు ఉంట ఉంటూనే ఉన్నారు కదండి
అవునండి ఇంకా మనము ఎక్కువగా మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం పట్ల నాలుగు గంటల వరకు కు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుదుంతి అలాంటి టైమ్ లో బయటికి వెళ్ళకూడదండి
అవునండి
సాయంత్రం ఈవినింగ్ మాత్రమే వెళ్ళాలండి
టన్ పెట్టించది మన ఆరోగ్య మంచిగాంటంది
ఇంకా ఈ వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి మీరు
ఇ మీరు చెప్పినకు బయటకు వెళ్లోచ్చుటప్పు మీద మ ఆ మాస్క్ గాని స్కాఫ్ గానీ ఇంకా వాటర్ క్లోతింగు పక్కాగా తీసుకుని వెళ్తున్నామండి ఇక్కడ అంటే ఈ వేసవవికాలంలో దాహం ఎక్కువ ఉంటుంది కదండి వాటర్ బాటిల్ ఖచ్చితంగా తీసుకుని వెళ్తున్నాం బయటికి
అవునండి
ఇంకా ఏమైనా జ్యూసెస్ గాని బయట అలా ఏమైనా పని ఉన్నప్పుడు జ్యూసెస్ పని ఉన్నప్పుడు ఇగ ఏక్కడైనా జ్యూస్ ఉంటే మిషన్ ఉంటే అక్కడ తాగుతాను చల్లది ఇంకా కొబ్బరి బొండాలు అలా అలా తీసుకుంటాండి ఇక ఎక్కువైతే బయట ఇంటికెళ్లడం లేదుగాని ఇలా ఎంత ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నమండి
అవునండి బ మేము కూడా అంతే అండి బయటకి వెళ్ళినప్పుడు జ్యూసు ఎక్కువగా చెరుకు రసము ఇలాంటివి తాగుతున్నామండి ఎక్కువగా ఈ ఫ్రూట్స్ సంబంధించిన జ్యూస్లే తాగాలి ఎందుకంటే వాటిలో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా అండి
అవునండి అవునండి చెరుకు రసం మన శరీరకి చాలా మంచిదండి
అవునండి
రోజుకిఒక్కసారైనా తీసుకుంటే మంచిదండి చెరుకు రసం ఇంకా కొబ్బరి కొబ్బరి నీళ్లు
అవునండి ఈ రోజు మనం వేసవ కాలం గురించి చాలా వరకు మనం తెలుసుకున్నామ అండి
అవునండి జాగ్రత్తలు మ ఏమం జాగ్రత్తలు ఏంటి అని అన్ని తెలుసుకున్నామండి
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి ఉంటాను
ఉంటాము